ఏం చేస్తున్నావ్?
అ
హలో విన్పిస్తుందా?
బాగున్నావా?
ఆ బాగున్నాను, నువ్ బాగున్నావా?
మినేసాను
ఏంలే ఊరికే అట్లా పడుకుని ఉన్నా నువ్వు
ఆహా నేను పడుకోని ఉన్న
ఆ
టివా
ఆ తిన్నాను నువ్వు తిన్నావా
అ తింటి తిని పనుకోని ఉన్నా
ఎం తినవ్
నేనా కలర్ రైస్ చేసిందే మా అమ్మ
ఆ
నువ్ ఏం తింటివి
నేను రైసు మామిడికాయ పప్పు తిన్నా
అవునా
ఆ అవును సెమ్ ఎక్సామ్స్ రాసావు కదా వన్ మంత్ అయితాది ఏట్లా రాసినవు అన్ని
ఆ చప్ప చెప్ప
సెమ్ ఎక్సామ్స్ వన్ మంత్ అయితది కదా రాసి
ఉమ్మ్
అన్నీ ఎట్లా రాసినావు అని అడుగుతాన్నా బాగా రాసినావా అని
నేను విఎల్ఎస్ఐ ఉంది కదా ఎగ్జామ్ అది ఒటి బారాసిన ప్రతి ఒక్క క్వశ్చన్
ఆ
ట్టు రాసి వచ్చింది అది ఒక మళ్ళ ప్రతి సబ్జెక్ట్ లో ఏదో క్వశ్చన్ పోయింది అంటే ఓన్ గా రాయటమో ఏదో కొంచెం సగం సగం రాసి వచ్చేయటమో అట్లా జరిగింది నాకు అయితే
అవును
విఎల్స్స ఫుల్ సాటిస్ఫాక్షన్ తో రాసి వచ్చిన
ఆ నాకు వేలేసి బాగా నచ్చింది ఎందుకంటే దాంట్లో అదే స్టిక్ డయాగ్రమ్స్ అడిగినారు చూడు ఆ అన్ని కలర్ కలర్ పెన్స్తో బుక్లెట్ అంతా కలర్ కలర్లుతో నిండిపోయింది ఆ కళల్ మన్స్తోనే ఏసింది నేను
నేను పెన్నతోనే వేసిేస్తా
అంటే నేను స్కెచ్ పెన్ తీసుకుపోలేదు రూ ఎగ్జామ్ హాల్లో ఫ్రెండ్స్ తీసుకొని వచ్చింటారు కదా ఆ వాళ్ళతో అట్లా తీసుకొని స్కెచ్ పెన్స్ తో వేసా ఆ బుక్లెట్ అంత కలర్ కలర్ క్కలగా నిండిపోయింది
నేన్ నేను వేస్ వేసుటే బాగుండేమో నాకు కలర్స్ యూస్ చేయాలంటే ఇష్టమే కానీ ఎందుకో చేయలే
అవునా అంటే కలర్ పెన్స్ యూ చేస్తే ఫుల్ మార్క్స్ ఇస్తారేమో అనేసి అంటే ఈషేక్మైన ఆ చాలా మంది రా యూజ్ చేసినారు మాక్సిమం ఏం కాదులే యూస్ చేయకపోయినా
మ్మ్
అయిపోయింది
అంతే
నేను సరిగ్గా రాయింది ఇది డీస్పీ
ఉ
ఎంబ్రాయిడరీ సిస్టమ్స్ అంటే ఘోరంగా రాసిండేది మిగతావి వీటితో పోలిస్తే వీటిల పోలిస్తే ఓకే ఓకే అంతే
అవును చనా ఇదిగా ఇచ్చినారు డిఎస్పి అంటే క్వశ్చన్ బ్యాంక్ లో క్యూస్షన్స్ ఇవ చాలా ఓన్ గా ఇచ్చినట్టు ఉన్నారు వాళ్ళ ఓన్ గా అట్ల ఎప్పుడు జరగలా కదా మనకి
అవునవును అది కూడా వేరే సారి ప్రిపేర్ చేస్తారు ఈసారి
అ
సేమ్ ఎగ్జామ్స్
ఏ సెక్షన్ సారు
మన సెక్షన్ సార్
మన సెక్షన్ సరేనా మన సెక్షన్ సార్ చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ
అదే కదా ఆ సరే అట్లా తిక్కతిక్క అడిగేది
అళ్ళు చెప్పేది మాత్రము నాకు అయితే అస్సలు డేట్ పిలో నువ్వు ఒక్క క్వశ్చన్ ఏన్న క్లాస్ లో నేర్చుకున్నావరా
ఏం లేదు ఆ ఊరికే
పోయి కూర్చొని నిద్రవి చుస్తునాం హ ఏ కూర్చొని నిద్రపోయి వస్తా నిజంగా నాకు అయితే వేస్ట్ అనిపిస్తుది కాలేజీ కి పోడంమ
కదా టైం వేస్ట్ చేసుకుంటాం ఊరికే
స్ నిజంగా బాగా అయిపోతుంది ఒకసారి తలుచుకుంటే అనే మళ్ళ బాధించినవు కూడా
అదే ఆ అది అంటే తలుచుకుని బాధ ఇప్పటికే సరిపోతుంది టైమ్ ఉ
అది కూడా కరెక్ట్ ఇప్పుడు ఒకసారి అనుభవిస్తాం ఇది జస్న్ అంతా ఏదో రోజు అయితే చ్చితంగా
అవును నిజమే
టైం వేస్ట్ చేస్తే ఎప్పుడు అవుతానే ఉంటుంది మనకి పనగా
అవునవును
అ అనుకుంటాంట ఏది పోదు ఊరికే ఇన్నిళ్ళు వేస్ట్ చేయనాము ఇప్పుడో ఒకసారి మాకు తగులుతదిలే అన్ని అంటే నే ఎట్ల నమ్మతా అంటే డిప్లొమాలో మంచి కష్టపడిండదా అంతా నాకు బంది అంటే కష్టపడ్నం కాబట్టే కదా యూజ అయింది ఇప్పుడు కష్టపడలేదు కాబట్టి యూస్ కాదు ఖచ్చితంగా దానికి ప్రతి నిజగా ఉంటది
అప్పుడనుకుంటాము ఎంత టైం వేస్ట్ చేసినాము యూస్ చేసుకునింటే బాగుండు అనేసి ఎంత అనుకున్నా పోయింది పోతద
కరెక్టే అది మాత్రం ఎప్పుడుొస్తాతో పుద్తిీ ఏమో దేవుడు అసలు రాసి పెట్టినాడో లేదో
నాకు ఏంటైతే కాదు పోతూ ఉండాలీ ఇంకా అంత మన చేతిలోనే ఉంది కానీ అది మంచి మార్గంలో పోతుంది అంటే అది కూడా లేదు
మన అడుకుంటాం అంతే మన చేతుల్లో ఏం లేదని కానీ అంతా మన చేతుల్లోనే ఉంది
వన్ చేతిలో లేంది అదే మన చేతిలోనే ఉంది అంటూన్న
మ్ హు ఆ
అ ఇంకా అది ముందు చేసారు చూడు డిఎస్పి మీడ్ వన్ మీడ్ టూ
మ్
అది వేరే సార్ వేరే సేషన్ సార్ వాళ్ళు చేశారంట
అద
సారి మనకి ఆ ఎందుకే ఈసారి మనకి మన సెక్షన్ సర్ చేశారు కాబట్టి సేమ్ అంత టఫ్ గా ఇచ్చారు తెలుసా ఆ అది క్వశ్చన్ పేపర్ చదువుతంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు అన్నీ అంటే ఒకటి రెండు వచ్చాయి అంతే చదువుకోనింటిమీ ఇంకా అ ఒకటి రెండితో ఏం పాస్ అవుతాము బాగా రాసి అనేసి అ ఎంత భయం వేసిందో తెలుసా మళ్ళీ నిదానంగా వచ్చినవి రాసేసి ఫస్ట్ అన్ని చదువుకుంటా వస్తే ఏమేవో అట్లా రాసి వచ్చిన పాసయ్యే లాగ
నీను అంతే కని క్వశన్స్ అన్నీ ఏదెందో వెరైటీ వెరైటీ అదే క్వషన్స్ ఇవన్నీ యడున్నాయబ్బా అనుకుంటి నేను
అవునా మ్ ఎందో అసలువాళ్ళు
అదే పనిగా నేను ఇంగ రెండు క్వశ్చన్స్ బ్యాంక్స్ పెట్టేసరికి ఏ క్వశ్చన్ బ్యాంక్ లో ఇస్తారో ఏమో అని టాప్ ఫైవ్ రెండు క్వశ్చన్ బ్యాంక్లో నేర్చుకుంటే ఆ రరెండు క్వశ్చన్ బ్యాంక్ టే ఇవాక్ అన్న ఎదో ఇచ్చిర్రు
ఆ మీమై తే ఒక్కో క్వశ్చన్ బ్యాంకే ఫాలో అయినాం చిన్న క్వశ్చన్ బ్యాంక్
మ్ అది కుడా కరెక్టే కానీ నేను అట్లా అనుకున్నా ఇట్లా ఇస్తారేమో మళ్ళా
ఆ ఎంతో ప్రిపేర్ అయిపోయినా అది అంత చదివింది వేస్ట్ అనిపించింది
మ్
మనం కాదు మనకంటే ముందే రాశారు మన అహ మన తర్వాత రాశారు మా తమ్ముడు వాళ్ళు ఎగ్జామ్స్ వాళ్ళకీ మో అప్పుడే వచ్చినాయి రిజల్ట్స్ మనక్ ఎప్పుడొస్తాయో అయినా రజల్ట్స్ పైన హోప్ లేదులే.
ఏంటి ఊనా వల్లది
మ్
ఏంటి యునా
అహ లేదు వాళ్ళది అన్నమ్మాచార్యా యనివర్సిటీ
యూనివర్సిటీనా అయితే ఏమో వాళ్ళక్ కరెక్షన్ ఫాస్ట్గా జరగచ్చు విశ్వా కాలేజ్ ఉంది గదా ఆ కాలేజ్లో గుడ చానా ఫాస్ట్ గా జరుగుతుంది కరెక్షన్ రాసిన వన్ వీక్కి టెన్ డేస్కి వదిలేస్తారు రిజల్ట్
అబ్బ అంటే తక్కువ మందేమో ఉండచ్చేమో
అది ఒకటి తక్కువ మందేమో అనేసి అదే అయ్యుంటుందిలె మనకి చానా సెక్షన్స్ కదా ఆళ్ళక్ అట్లేం ఉండవ్ ఒక సె
అవును ఆ
అ
కరెక్షన్ చేసేవాళ్ళు ఎట్ల చేస్తరో ఏమో ఏం లేదు ఎప్పుడు ఎప్పుడైనా రాని అందే
అంతే ఏ నే నేను వదిలేయలే లేం పడయి మార్క్స్ మీదా ఈ సార్ పాయలే అని పిచ్చా నాకి
కొన్ని
నిజంగా డిప్లొమాలో ఉన్నట్టు క్వశ్చన్ పేపర్స్ ఇస్తే నిజంగ ఒకరు పాస్ కారాడా
కదా అసలు మళ్ళీ కానీ అప్పుడే బాగొచ్చినాయి తెల్సా
అంటే అప్పుడు బాగ్ చదువుతాంటిమి అదే అంటే ఈ ప్రిపరేషన్ తో ఆ క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయాలంటే కాదు.
అవును నిజమే అది కూడా
డి స్వామి నాకైతే తలుచున్ ఇప్పుడు చానా భయమైతాంది.
ఎక్కడ్నుంచి ఎక్కడికి మారి పొయినం.
ఆ రాత్రి పన్నెండు వరకు మళ్ళా పొద్దున్నేనే నాలుగ్ లేత్తాము. చదువుతా అన్నం కుడ తినం తెల్సా మేమూ టే తింటే అరే టీమైపో అయిపోతుందా టీ టైమ్ అయిపోతుందా మా వల్ల అయ్యేదిలేదులే అప్పుడు అంటే ట్వల్వ్ లాస్ట్ నాకెప్పుడు టువెల్ వన్ ఈ బీటెకొచ్చి నాకు
ఆ
అది గుడా ఈ సెమ్లోనే కొంచం నైట్ అవుట్ చేయాల్సొచ్చింది నేను వన్ అవర్ నిద్రపోయినస్ వన్ అవర్ నిద్రపొయిన ఆ పాప వేరే పాప నాతో పాటే చదువుకుంటుందిలే ఆ పాప డేస్ కాలర్ చూసి నిద్రపొయినావ రాత్రనడిగే ఎర్రగైపొయినాయి
అయ్యా
హ వన్ అవర్ నిద్దరపోయిన
సరే ఉండు చేస్తస్తావాయన
ఉ సరే సరే
మ్ బాయ్